ఏసి దో వందిడలా హాయ్ అన్న
హాయి
ఏం చేస్తున్నారు అన్నా
ఏముందిరా ఏం లేదు లైట్ గా బీర్ తెచ్చుకొని తాగుతున్నాం
ఓకే ఫార్లేదు లే అన్నా
చెప్పురా ఏమైందిరా
ఏం లేదు తిన్నారా
లేదురా ఇంకా తినాలి మీరు తిన్నారా
తినలే తినాలి
టి ఇరోజ అతన్న ఏప్పుడు వాళ్తుంటుండే ఆ
ఏం కర్రీ
కర్రీ చిక్కుడుకాయి
అవునా
ఏంద్రా చెప్పు చెప్పురా
జస్ట్ నార్మల్ గా మాట్లాడు అన్నా అంతే
ఏం చేస్ తరు మీరు
ను ఇంకా అవుట్ సంద నేను స్టడీ డిగ్రీ ఇంకా రెం బ్లాక్ లాక్స్ ఉన్నాయి ఇంకా సదవత లేను
అందా ఆ జాబ్ ఏమైనా
ఏం లేదు జాబ్ అట్లాంటివి ఏం లేవు
ఇంకా నాకు స్టడీ అంత చదువుకొని ఖాళీగా ఉంటున్నారా
పలగానే ఉంటున్నా ఏమో ఇంట్రెస్ట్ చూస్తలేదన్న ఇంటికాడ ఉండవాట్టుగా
ఇంటికాడ టైం పాస్ ఎట్లయితుందిరా మీకు బాగా
ఏం లే పొద్దుగానే లేవాలి టీవీ చూడాలి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఫోన్ చూడాలి మళ్ళా ఛార్జింగ్ పెట్టాలి లేవ మళ్ళా ఫోన్ చూడాలి గంతే
మొత్తం ఫోన్లు చూతుడే అయిపోదంట రోజంతా
ఆ ఇట్ంటే అయిపోయింది ఇగా అంతే ఇగా లేవాలి ఫోన్ చూడాలి టీవీ చూడాలి గిదే అయిపోయింది
గురించి
ఎన్నాళ్ళకు మారదు
ఆ అ నేను డ్రైవింగ్ చేస్తారా హైదరాబాద్ లా
ఓ అవునా
వాలా వాలా వాలా వాలా మేము ట్యాక్సి వాల ఆటో ఉంది సొంతం ఆటో అ వంది ప్లస్ కారు తొలుత
అవున మరి విలేజ్ చిరా
హ్మ్
విలేజ్క వచ్చిదా ఈరోజు
ఎం లేదు మ న్నా మా ఇల్లు ఓపెనింగ్ ఉంటే చిన్న ధావత్ చేసినం ఇగ అప్పటి నుంచి ఇంటికనే ఉంటున్న పోవాల హైదరబాద్కి మల్ల ఒక్క రోజు పట్టుది
ఓహ
హ్మ్ గర
మీరు స్టడి ఏమన్న చేసిర అన్న
స్టడీ అంటే ఫస్ట్ ఇయర్ వాకు చదువుకున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్
అవునా
ఆ అది అయిపోయి కూడా దగ్గర దగ్గర పది సంవత్సరలు అవుతుంది టూ తౌసెండ్ సిక్టీన్ టూ సెవెంటీన్ బ్యాచ్ మా టెన్త్ నవు్తు నవేంద్ర
నే పక్కనున్నా
ఆ పమి నవుతు తేంది బాయామ ఇది స్పీకర్ అడిద ఉండగా ఉండి హలో అదే చూస్తున్నా ఒక్కడే చౌకాడ కొకున్నా నేనేమో స్వీకారాదమాంట
దన్న
అట్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు కాలేజీ జాయిన్ అయినా దసరా హాలిడేస్ వస్తాయి కదా,
అవునవును
ఆ హాలిడేస్ కి బంద్ ఇగ హైదరాబాద్ పోయి ఇక మళ్ళీ హైదరాబాద్ మల్ల ఊళ్ళోకి రాలే నేను
అవునా
ఆ కాలేజీ ఒళ్ళు సర్టిఫికెట్లు అన్నా తీసుకోవరా అన్నా కూడా పోలే నేను, నా లాంగ్ మేమో, ఒకటే నా కాడ ఉంది వర్జినల్ ది టెన్త్ ది మిగతాయి అన్ని కాలేజీ లో ఉన్నాయి, ఎడ పడేసి రో ఎమ్ కథ తో
అవు అవును ఎక్కడ చదువుకున్నారు మీరు
నేను మా ఊళ్ళ చదువుకున్నారా కాలేజీ మాత్రం సూర్యాపేట
ఓ అవునా
కో పెళ్లిలా
ఆ బ్రదర్స్ సిస్టర్స్ ఎంత మంది ఓ
ఆ మా అన్న మా అన్నగాడు పెద్ద ఆయన తర్వాత నేను
ఆ
ఇద్దరు తమ్ములు,
ఓ అమ్మాయిలు ఏం లేరా
చెల్లె వాళ్ళు అక్కళ్ళ ఎవరు లేరు
ఓ
మా మా బాబాయ్ ఎ ఒక కొడుకో బిడ్డ అన్న నాకు అన్న అయితాడు ఆమ్మమో చెల్లి అయితది అమొ ఒక్కతే మా ఐదుగురికి
ఓ
అట్లా
హు
ఇంకా మీరే ఉంటారు
మేము విలేజ్ లోనే ఉంటాం
ఎ చినే నాకు అవసరం లేదు భాయ్ అంతేనా
ఏంటిది నాకు అర్థం కాలే
హలో అన్న
హలో ఆ చెప్పురా ఆ ఏమ్ కాలే తెలుసా నీకంటే ఎవరు బాయ అని అడుగుతున్నా
అహ
ఉ
మాద్ నల్గొండ సైడ్ అన్నా
నలగొండ సైడ్ ఆ కొండాపురం కొండాపురం ఆ ఇది చెండూరు కొండాపురం, కొండాపురం లోకలా, బాయ్ కొండాపురంలో నాకు మా వాడు ఒకడు తెలుసు బాయ్ హలో.
ఆ అన్నా
హ్మ్ చెప్పరా పవన్ గాడు హలో పవన్ తెలుసా నీకు
ఎవరాయనా
అడ్డం పవన్ పైల్వాన్
గడ్డం పనా తెల్సు ఆయన తొంటే చేతడు కొడతాడు గానీ
అసలు వేరే చెప్పినవ్ రా నువ్వు అవును ఆడే
తెల్సు తెల్సు నాకాయనా
ఏమైతార్ నీ కాడు
తెల్ వదు మనకు ఆయన ఏస్కీ, ఆయన ఎక్కడ ఉంటాడో కూడా తెలివద్ నా.
ఏం పేరు మీ పేరు
నా పేరా
ఆ
ఈ ఈ కాల్ ల చెప్పొద్దు అన్న చెప్
చెప్పు ఓయ్ చెప్ సెయ్ గిందగాల జెప్పేద్ చెప్తది గానీ
హల్లో చెప్పోదు
హలో
అవ్లే జేప్పదు యాక్చువల్గా అసలు ఆ పేర్లు కూడా దియొద్దు మీరే తీస్తారు.
అవ్నా ఏవో మాట్లాడ అన్నార్గ అడికి ఏదో ఒక్కటి మాట్లా అన్నట్టు మేమేం అయన్నెళ్ల పెట్టుకుంటున్నాం కాని అట్లా ఆ ఫ్లోర్ లో పోతున్నా వాటికి దాని గురించి అడుగుతున్నాం అంతే ఆ ఏడు హలో
మీ ఆయన చుట్టాలా మీకు
చుట్టలేం కాదు రా హైదలబాద్ హైదరాబాద్ ల దోస్తు
ఓ అమ్మా
వా వాన్ ఇన్స్టాగ్రామ్ ఐ డి నీ గాడ ఉందా
ఏ లే లే
ఆ ఒకవేళ ఉందనుకో చూడు అలా నేను ఉంటా నేన్. అన్నీ మా ఇద్దర్ పోస్ట్ లే ఉంటాయి
ఏమో ఆయన, ఆయన హయిర్ స్టైల్ ఏందో, ఆయన ఏందో నాకు అర్థమే కాదు.
వాడ్ ఒకరోజు కలర్ రైజస్కి వచ్చున్ గుర్తున్నా, చూసినావ అన ఒకరోజు గ్రీన్.
ఏమో నాకు అయ్యని తెల్వదు కాని లైక్ అప్పుడప్పుడు బయట కూర్చున్నప్పుడు అపిస్తే ఆయన ఆయన అవతారం ఆయన జుట్టు ఏంట ఏం ఆయన
చ మంచోడు రావడు ఎందుకంటే హైదరాబాద్ల మధ్యహనాడు నేను ఇప్పుడు ఫోన్ చేసి ఏమంటాడు తెలుసా హలో బా ఏడున్నావ్
హలో
ఆగంబాలో ఉంటది చూష్ణవరా
బ
వాడు అంటాడు హలో బా ఎడాఉన్నావ్ అంటాడు రేయి ఇడానే ఉన్న అంటే హలో బా ఏం చేస్తునావ్ బా ఇట్లా మాట్లాడతాడు వాడు చాలా క్లోజ్ అంటే మేం ముగ్గురం ఉంటాం నేను సందీప్గడూను ఈ పవనుగాడు
ఉహం వాళ్ళకి ఇద్దరు సిస్టర్స్ కదా సిస్టర్ నా ఫ్రెండు వాళ్ళ అక్కకి పెళ్ళ అయింది కదా రీసెంట్ గా
పేర్లడు అలా చేసేట్లు అంటే అలా అక్క వల్ల ఆక్కకి పెళ్ళ అయింది వాళ్ళ చెల్లకి కాలేదు కదా ఇంకా
ఆ అవును అలా సిస్టర్ కి ఇంకా కాలే చదువుకుంటుంది నల్గొండలో
అవును
ఆ సిస్టర్ పెళ్ళి అయింది అవును రే అన్నాం తినవర, తింట
హలో
ఆ అన్నా చెప్పన్నా
ఇంకా రా ఏం చేస్తారు మరి ఊర్లనే ఉంటార్రార ఇగ మీరు
ఆ ఊళ్ళనే ఉంటాం విలేజ్ లోనే ఉంటాం
ఎందుకు అట్లా జాబ్ చేసి ఆట్లా ప్లాన్ ఏం లేదా
అతంతీయి ఏం లేవు నాట్ ఇంట్రెస్టెడ్ తిన్నామా పడుకున్నామా అంతే శాల
మరీ ఏమందిర మరి పెళ్లి చేసుకని వెళ్ళిపో కా
వెలిగిలిగి వడ అంత లేదు గి చిన్న ఏజ్ల పెళ్ళి ఎడ చేసుకుంటాం మనం
నువ్వు ఎం మాలా నువ్వు మాట్లాడుతున్నట్టు నీ వాయసు ఒకటి నువ్వు చిన్నజ అని నాకు అనిపించలేదు
ఇ సోచతేలా అవును నాని చిన్న ఏజ్
తిన్నవారా మరి
ఇంకా తిన్లే అన్న తినాలి మీరు తిన్నారా
లేదు ఏం చేస్తున్రు అమ్మ గిన
మా డాడీ ఏళ్ళాకనే వచ్చిండు పనికిపోయి మా మమ్మీ ఇంటికాన్నే ఉంటుంది ఇప్పుడేం పన్లు లెవ్వు మేము చెంగకాయిలేస్తే ఇంగా అవే చేస్తుంది
అంతేనా
మీరేం చేస్తారన్న మీ మమ్మీ వాళ్ళు
మా అమ్మ ఇంటికడుండిది నాయన డ్రైవింగ్ నేను డ్రైవింగ్ అన్న డ్రైవింగ్ తముడు డ్రైవింగ్
అయ్యో అందరూ డ్రైవర్స్సే నా
అందరం డ్రైవర్లం
ఓహో ఓ
బయ్యనా బాయ్
సరేలే అన్నా
కట్చేస్తావారా
ఆ సరే నార్మల్ కల్ చేసా
ఆ పది నిమిషాలు దాటింది గదా సరేలే
ఆ అవును
హుహు